హై అండి
హాయ్ మేడమ్
హాయ్ అండి ఎం చేస్తున్నారు
హలో
హలో వినియస్తుందా అండి
అ వినిపిస్తంది మీర్ నా క్లియర్ గా
ఆ అండి ఇది క్లారిటీగానే ఉంది
మ్ ఏం లేదండి
నిరయపిన్న
తిన్నర అండి
ఆ తిన్నాం మేం కూడా
మ్ చెప్పండి
ఖాళీగా ఉంటున్న హలో వినిపిస్తలేదా
వినిపిస్త అంది చెప్పండి
లేదండి నేను సారీ బిజినెస్ అట్లా చేద్దాం అనుకుంటున్నా అట్లా ఇంతదంటారు మనకే రా బమ అయితుంద అండి మమ్ అవుయితుద మంచి
రన్ అయితుది రన్ అయితుది చె్యడి పర్లేదు బానే ఉంటది
చెయ్యడి చెయ్యడి ఏం కా శారీస్ ఓన్లీ శారీస్ కాకుండా చిన్న పిల్లలై కిడ్స్
అంటే ఇప్పుడు దిని కద హైదరాబాద్ అట్లా మాది విలేజ్ కదా అండి సిటీస్ నుంచి ఆ మంచి మంచి వి సిటీస్ నుంచి మంచి మంచి శారీస్ అట్లా తీసుకొచ్చి సేల్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఇంట్లో నుంచే సేల్ చేద్దాం అనుకుంటున్నా షాప్ అట్లా ఏం పెట్టకుండా
ఆ ఇంట్లోనే ఒక రూమ్ లో ఒక ర్యాక్ లో పెట్టేసుకొని కొన్ని శారీస్ తెచ్చకోండి లైనింగ్ తీస్ టవల్స్ అవి తెచ్చుకొని సేల్ అయితా అంటే పిల్లల ఫ్రాక్స్ నైటీలు అదొకటి అదొకటి సేల్ చేస్త్ ఫస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ డిస్కౌంట్ పెట్టుకోండి
నేను కూడా అదే అనుకుంటున్నా ఒక ఫైవ్ థౌజండ్ లో ఫస్ ఒక ఫైవ్ థౌజండ్ లో ఫస్ట్ శారీస్ తెచ్చుకున్నాం అనుకోండి తర్వాత అవి మంచి అంటే ఫస్ట్ ఇప్పుడు పండుగ వస్తుంది కదా ఉగాది ఈ పండెగ టైమ్ లో ఐతే కొంచెం నీ కుంటారు కదా కొత్త బట్టలు తీసుకోవాల అనేసి అందుకోసమే పండగ టైమ్ లో తీసుకొస్తే ఫైవ్ థౌసండ్ స్టాక్ అట్లా తీసుకొస్ తె ఇంట్లో ఉండి సేల్ చేస్తే ఎవరైనా వచ్చిన వాళ్ళు చు చుట్టు పక్కన వాళ్ళ అట్ల తీసుకున్నారనుకో కోండి మళ్ళీ నెస్ట్ అట్లా మంచిగా అనిపిస్తే మళ్ళీ నెస్ట్ ఇంకొక టెన్ థౌజండ్ పెట్టి తీసుకురావచ్చు కదా
అవునవును ఫస్ట్ ఒక పెంచకుని ఉద్దరిలో పెట్టకుండా నెట్ టి క్యాష్ తీసుకొని మినిమం ఫిఫ్టీ రూపీస్కొని చేయండి
మనిమమ్ నార్మల్గా ఎక్కువ కాకుండా ఒక ఫిఫ్టీ పర్స ఒక ఫిఫ్టీ
ఫిఫ్టీ కా మై హెడ్ సార్ మీద ఒక త్రీ హండ్రెడ్ సార్ ఇవ్వ ఒక ఫిఫ్టీ చూసుకని త్రీ ఫిఫ్టీకియచ్చు ఒక ఫోర్ హండ్రెడ్ సారి పడుంది అ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ క అలా అమ్ొచ్చు సేల్ చేయొచ్చు సారేని బట్టి అలి దానికి ప్రైస్ ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ కాస్ట్ లాభం తీసుకొని ఇవ్వచ్చు తక్కువ ప్రైజెస్ ఉంటే ర అడి ఇక్కడ ఉన్నది అనుకో త్రి ఫిఫ్టీత్రి అయ్యింది తర్టీ తీసుకొని కలుసుకొ లైనింగ్ ఏసి త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నా చాలు అట్లా స్టాటింగ్ లో కొంచెం నువ్వు తక్కువ ఇస్తే మన దగ్గరికి ఈ కస్టమర్ లో
హ్ అవును మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా తీసుకోవడానికి వస్తారు
తీసుకురావాలా కొంచెం మనీ తీసుకొని మంచి తీసుకురావాల
అట్లానే నాకు కొంచెం స్టిచ్చింగ్ కూడా తెలుసు ద బేసిక్స్ స్టిచ్చింగ్స్ కూడా వెళ్తూవండి పలుయడము అట్లా
ఇంకేంది మరి బాటల్ షాప్ అన్నప్పుడు అది పెట్టుకోవచ్చు మీ దగ్గరనే శారీ తీసుకుంట తారు ఫాల్స్ కూడా వయచ్చు
ఆ పాలు చేయడం అని చేసింది అట్లనే పా పాలు చేసి పెట్టుకుంటే ఎవరైనా శారీస్ తీసుకున్న వాళ్ళు అట్లనే ఫాల్సీ తీ ఇస్తా అంటే ఇట్లా ఇటు ఇది ఇష్ట ఇది నడుస్తుద అది నడుస్తుంది
రండు సేల్ ఆయితే రెండు సల్ సారుగా బట్టి ఇప్పుడు నైటీ ఇల్లు కూడా సేల్ అయితాయి నైటి ఇల్లు తెచ్చుకుంటా కూడా ఫీల్సుకుంటారు పల్లెటూర్లలా
అసలు వేసి పలల్లో వేసి పలల్లో కూడా వేసుకుంటాారు ఎక్కువ నైటీస్ వా అడుతనే ఉంటారు ఎక్కడైనా వరే జన సిటీ అని కాదు
మనం లాంగ్ నైటీలు ఇంట్లో ఉండే వాళ్ళు లాంగస్ మీరు వేసుకుంటారు కాగానీ ఇవయితే కొంచెం కాటన్ వేచుకున్న ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ పోనీ ఇది కూడా సెళ్లిచెస్
సరే సరే అవును ఇంకాయేంటి యేటి ఆట్లా డీల్ తరవాత హుం
విలేజ్ లో పెట్టండి పెడితే మంచి లాభం ఉంటది ఇంటి దగ్గర ఎవరను తారా మీరే అమ్ముతారా
అంటే నేను ఎద్ద ఉకుతున్నా
హమ్ హమ్
నే అమ్ముదంమని అనుకుంటున్నా నేనే చెల్లిద్దామ అని అనుకుంటున్నా ఈ వర్క్ ఏ వర్క్ కృష్ణ తక్కువ తక్కువ శాలరీస్ ఎక్కువ ఎక్కువ పేసారు ఎందుకండి ఇవన్నీ ఆప్పుడే కా ఇలా స ఓన్ బిజినెస్ బెటర్ అసలు సారీసో లేదంటే స్టిచ్చింగో ఏదోకటి మంచిగా సేల్ చేసుకోవాలి కాని మంచి వర్కచేసుకోవాలని ఇది బె అంటేది అసలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఏతేజ కుండా లేకుండా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు వసిసి చూసుకోవచ్చు
దీనికి ఇంకా కంగణాలు పెట్టుకున్నా పర్లేదుం బాగుంటది ఏవన్నా మీద పట్ల షాప న్నారు మీదా
అంటే ఇంకా మ గానే అండి సుల్ మా ఊలు ఊరికి దగ్గర్లో వనికి కిలోమీటర్ లోనే సిటీ దగ్గర ఉందనేసి సిటీ దగ్గర ఉందని ఇక్కడ కంగన హాల్స్ ఉండవు ఏమి ఉండవు ఏం కావాలన్నా ఇక్కడ వా కిలోమీటర్ేగదా అందరికి ఇప్పుడు ఒక్క ప్రతి ఇంట్లో బైక్స్ ఉంటాయి ఏదో ఒక వై వెకిల్ ఉంటుంది వెహికల్ ఎక్కడము పోవడము తెచ్చుకోవడం అవసరం ఉంటే ఇక్కడ దగ్గర సడన్ గా అప్పటికప్పుడు కావాలంటే ఇక్కడ విలేజ్ లో ఏం దొరకదు వన్ వన్ కిలోమీటర్ ే కదా వెళ్ళొచ్చు కదా అనేసి ఇక్కడ ఎవరి తెచ్చి ఇక్కడ షాప్స్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే
మీరు కూడాద ఏంటిడి తీసుకొచ్చి వాతావరణం ఒక రెండు రూపాయ మూడు రూపాయలు ఒక ఫైవ రూస్ తక్కువ కిే మీ దగ్గర కూడా కటమర్లు వస్తారుదడి మీరు కూడా మంచి ప కొనిబెట్టుకోండి
ఇక్కడ ఇక దగ్గరు ఉంది కదా అది చేయకుండా ఆ అవును
ఈ బట్టల షాప్ ఉన్నప్పుడు అవి కూడా ఇష్టపడతారు మేడం అభ ఉనికి కోస్తా ఒక వేలి ఇ చూ దానికి వచ్చినప్పుడు అవి చూపి ఎక్కువ తెేర్చుకోకుండా కొ
అకు ఫైద సార స డెస్స్ సారి సఫయిత నిీచిన కూడా ఇవకు టటుూ తౌసండ్ ఇష్ట ఇర్బోు కంగణాలు
అకా ఫస్ట్ మినిమ ఏమున్నా ఇ టిక్లీలు అవి అ అవి కొంచెం కొంచెం తెచ్చుకోండి సేల్ అయితా అంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు
మంచిగా రన్ అయితే విజస్ అయితే షాప్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇంకా
వు ఒక రూమ్ దానికి మనకు సపరేట్ ఒక రూమ్ ఉంటే దాంట్లో అన్ని అరేంజ్ చేసుకుంటే అయిపోతది
మా మా కంటే ఎట్లే సార్ప్పు అట్లా పెట్టుకోవడానికి
ఫస్ట్ ఫస్ట్ ఏం కాలే కొంచెం కొంచెం అలవాటు అలవాటఅయితా అంటే
రన్ని అయితే న ఒక దగ్గరలో ఇక్కడే ఒక రూమ్ తీసుకొనిను దాంట్లో షాప్ లాగా పెట్టుకుంటే అయిపోతది మంచి బాగుంటది ఏం అయితర్లే న అంతే మని అనుకుంటున్నా
చెయ్యండి బెటరే బానే ఉంటంది సమ్మర్ కాబట్టి నైటీస్ కూడా మంచిగానే తీసుకుంటారు అని నా అభిప్రాయం అది మీ ఇష్టం మీకు పోతదా పోదా అని మీ వీలు బాటు చూసుకని మీరీచ్చుకోండి
అవునండి చేస్తాము అంటే ఫస్ట్ అయితే శారీ తీసుకొస్తాం శారీ తీసుకొస్తాం కదా దాంతో పాటు అవి కూడా కొన్ని తీసుకొస్తే
నానా కుంట అవి కొత్త త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఉండ క చూసుకోండి
ఎట్లయినా పెట్టాలని కున్నప్పుడు ఆ క్లారిటీగా అన్ని తెచ్చుకుంటేనే బే
అంతే కదా మరి నేర్చుకుంట సగం సగం కొన్ని కొంచెం కొన్ని కొంచెం మనీ అయినా అన్ని అయి ఉండేటట్టు చూసుకోండి
జస్ట్ ఇది ఇది కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూడండి అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే ప్రతి ఒక్క ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేసే వాళ్ళే మళ్ళా ఎవ్వరు చూడు సారీస్ మెటీరియల్ డెస్ మేటీరీయల్సు సపరేట్ సపరేట్ గా మళ్ళీ అవి ఏంటి త్రీ పీసెస్ అని దేనికివ దానికి కదే మళ్ల ప్రతి ఒక్క ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈ దీనికి అలవాటైపోయిరు ఈ బిజినెస్ కిస
ఉమ్ కానీ అలాంటి వా అలాంటి వాళ్ళు బతకల కదా మరి
అవునా అసలు వాళ్ళే ఏ సెలబ్రిటీ చూడు ఇన్స్టాగ్రామ్ లో స్టారీస్ బిజినెస్ డ్రెసెస్ బిజినెస్
అంటే పల్లెటూరులో అంటే వాళ్ళు సిటీలో చదువుకున్న వాళ్ళు చేయగలుగుతరు పల్లెటూర్లే మన లాంటి వాళ్ళకు కొంచెం ఇంకా మనం అంటే చదువుకున్న వాళ్ళం అనుకో మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం వర్క్ చేసి వచ్చే వాళ్లకు బాయి దగ్గరకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఉండవు కదా వాళ్ళకి ఆన్లైన్ జేయారు కదా
ఉమ్. ఉమ్, ఉమ్ ఉ మటి ఇక్కడున్న వాళ్ళ వరకు మనం చేసుకోగలుగుతాం అది కూడా మంచిగా రన్ అవుతుది కాని అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే మొత్తం అవే బిజినెస్లు ఎవరు చూడు ఒకరోకు ఇన్స్టాగ్రామ్ లో అయిపోతుంది
చాలల
చాలు అవడ
నేను ఇప్పుడు డౌలు కావాలన్నాయి ఇప్పుడు ఇన్స్టా లో వస్తారు మేడం
ఇన్స్ట ఇన్స్ట అయితే ప్రతి ఒక్క బిజినెస్ ఇన్స్టాల ఒకరు వాళ్ళ బిజినెస్ రన్ అయితుంది ఇంస్టాలో వాళ్ళ ఫాలోవర్ అయితున్నాడు రెండు రకాలుగావాళ యూజ అయితుంది అసలు ఎవ్వరి చూడు ఇదే ఎందుకంటే ఎక్కువ ట్రెండ్ దీనిలో ఉన్నంటే ఈ డ్రెస్సెస్ బిజినెస్ స అసలయితే డ్రెస్సెస్ సారీస్ ఈ బిజినెస్ే బాగా
ఇప్పుడు ఎవ్వరు చూ చెప్పులు కూడా కనీసం ఆన్లైన్ లో జస్ ంట తెలుసా మేడం చెప్పులు కూడా మన సైజ్ చూసుకొని మన షాప్ పోయి తెచ్చుకునే కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైనే చెప్ స్కూల్ కూడా ఆన్లైన్ లో ఇేస్తాల్లు
బిజీ వున్న వాళ్ళు ఏం చేస్తారు షాప్కి వెళ్ళ లేని వాళ్ళు ఆన్లైన్ లో వసుకుంటారు కాటింగ్ అసలు ఎవ్వరూ చూడు ఈ బిజినెస్ అనే ప్రతి ఒక్క బిజినెస్ చేస్తున్నారు చేసిన బిజినెస్ మళ్ళా ఇష్టాలు చేస్తున్నారు కదా
అవును కాదు ఇప్పుడు మీరు కూడా కొంచెం కొంచెం సారీ తెచ్చుకొని మీరు కూడా అట్లాచేయొచ్చు
అలా ఐడి క్రియేట్ చేసి కొని దాన్
దాంట్లో పెట్టుకోవచ్చు మనం మనం కొన్ని కొన్ని చేసినా ఇప్పుడు అట్లా ఏత్తారు కాబట్టి మనం కొన్ని కొన్ని తెచ్చుకున్నాంక మనం కూడా ఒక ఐడి క్రియేట్ చేసుకొని మనయన్ని
పెట్టుకోవచ్చు వసుకోవచ్చు ప్రతి ఒక్కరికి పె మన అట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నార్మల్గా తీసుకోచ్చు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో గూడా జేస్ కోచ్చు ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకునేది బాగా ట్రెండ్ అయితుంది కదా అసల్
అవు బాగా ట్రెండ్ అయితాంది ఇక్కడ ఏదన్నా లైనే గదా ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్లి పిల్లలను గూడా అందరు మ్యారేజ్ బ్యూరో వాళ్ళె చూత్తాల్లుగా మేడం మనం ఏమన్నా చూసుకొచ్చుకుంటన్నామా ఇప్పుడు కూడా అది గూడా ఆన్లైనే
ఏందీ పో తేతే రావాలి
ఫస్ట్ కొన్ని తెచ్చుకొని ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అ
మీకు కాల్ జేస్తా మళ్ళీ మీరు రావాలి
వస్తా తప్పకుండ వస్తా అండి
బాయ్